ఆ
హలో
ఆ వినపడుతుంది
అవునా పేరు ఊపిరీ అపుత లే రా
అది కార్నర్ లో ఆడుతుంది
ఆహా నిన్న నైట్ మీరు చాల జాబ్ తాగిరు కదు
ఆ ఆ నిన్న నైట
ఆ
తాగలే
నిజం చెప్పు రా
నిజంగానే తాగలే రా
ఆహా
నిన్న నిన్న నైట్ తాగలే కానీ పొదిగా పొదిగానో మధ్యానం తాగిన
ఆహమ్
ఇప్పుూడు ఆయనకో
మా మమ్మీ కన్సు కా సన్నర అయ్యా
శివా ఇయితే కూడసుకోసా శివా కూడు
ఓ
ఇంత కూడ వేసుకోసా కూడు కూడు
అన్నంట ఇంటారా
రెస్గా తింటా ఎప్పుర పరా
వేంకరారా
అప్పు
ఓ పప్పుూ అదే
పర్షా పా పోంత పచ్చచ్చడా మాకా పచ్చచ్చడా దోస్త మ
ఏం చేస్తారు మరి అందరూ
మామ గిరలో త తడాస లోత్ర మడుతు
గిపుడ్గినెల్ ద ఉఊరంద్ర
అ తినేసి అయితుంది టైం పాస్ాకా
పోయ రా ఇ ఎప్పుడుందిరా మళ్ళ ఎగ్జాము
ఎమ్ ఎగ్జామ్
అదే ఇప్పుడు మళ్ళా హిందీ కాద ఇప్పుడు
ఎవరికి
టెన్త్ వొళ్ళకి
తరకవాల పదిహేనుతారికుంది.
పదిహేనుంటే ఓ ఓ పదిహేను ఈ రోజేరా
పద్దేంది పద్దేంది
పద్దేందా
ఆ
ఉహుం ఏంటిది హిందీ కదు
తెలుగు హింద్ ఆ హిందీ రెండు
ఆహుం ఇళ్లాకు రెండు పేపర్లు కానట్టుంది. ఒకటే పేపర్ అట్ ఉంది
ఒకటే మరి రెండు ఎక్కడ మా మా బ్యాచ్ కంచ ఒకటి మీ బ్యాచ్ కంచ్ మీ బ్యాచ్ రెండుండగా మా బ్యాచ్ కంచ ఒకటి
మీరే లక్కీ మాకు అప్పుడు రెండు ఎగ్దామ్ లు ఉండే రెండు పార్ట్ వన్ పార్ట్ ఏ పార్ట్ బి
మీకె లక్ మరి ఏళ్ల కాకుంటే ఒకళ వచ్చిండేది.
ఆ అమ్మో మీ కయనా లక్కేలే రెండు ఎగ్జాములు అట్ట పదహారు ఎగ్జాములు రాసేది
అవును
మీరేడే
పంది బట్ గుట్ మ శివ ఇంత ఉంటుందా. పోయారా
నువ్వే ఎందయ్య ఆనిక్ తెస్తవురా అడ్ బయటికి ఎల్లలే మరి
అవును
అలే మీ ప ఎదురింటోళ్ళు
ఈ సారి వెళ్ళరురా నాయన జెర్షెప్ ముచ్చాడవేడదామని ఎల్లారు.
ఓ నైటేనా
నైట్ కూడా నా ఎటు ఎల్తే
వోశ్షశో
అవ్ చార్ వడ వరమాలలీ చారెందుకు పోసావు నీళ్లు నీలలు న చారు అది మర్చకుడదా అ
అయ్యో నువెందుకు తీనావురా
క వుత్తి చారు ఇలా సాంబారు ఉన్నటు ఉంది.
పచ్ పుల్ సా టమాటా చారా
పచ్ పులుసు
ఓహో పప్పు చారు బానే ఉంటది, గా రెండు మిక్స్ చేస్ తిను బాగుంటది.
అవునక్కొ పప్పు ఒకటి వాడి చూడాలి
మ్ ఇప్పుడు రెండైయితేనే బాగుంటది పప్పు చారైయితేనే బాగుంటది. పప్పు చారే బాగుంటది
ఆ ఆ టాస్ కంప్లీట్ యా ఈ రోజ్ తోటి ఉత్తియా
ఆ ఆయితాదిరా అయ్య తల పాకతో కోమ్ స్ ఏమో రా యిరో ఇప్పుడు ఇంగ మళ్ళా స్క్రీన్ షాట్ తీసి అలాకి పెట్టాలి ఇ ట్వంటీ కాల్స్ మాట్ ట్లాడినట్టుగా
ఎమ్మటే పడ్ తయా మరి టైమ్ పడ్ తాదా
అంటే అది ఇప్పుడు ఒకవేళ టూ కే అనుకో ఫైవ్ హండ్రెడ్, ఫైవ్ హండ్రెడ్, అట్లా పడ్ తాయి. ఇప్పుడూ ఈ వన్ ఓకే అనుకో ఒక రోజు ఫైవ్ హండ్రెడ్ ఒక రోజు అయి అట్లా పడితే అట్టుంది ఇంకా నాకు తెలివదిగితే ఇది అంటాం మ్మ్ హు మరి మీ చెెల్లి వస్తదంటనా పండకి
ఏమో నైటే పోన్ చేసింది కానీ, మరి ఏమో సడన్ గా రానంటది కా గదా.
హ్మ్ హు ఎందుకు అన్న వచ్చినాంక కూడా చెల్లెర కైతద సేల్ ఆయితాదిర
తక్ యిదాం కేేజిలా
ఆహా మరి రానంటుందా, తమ్ముడు వచ్చినాంకా రానంటుందా.
ఆ రాన్ అంటుంది ఆ దిగా ఏం చేస్తాం
హ్మ్ ఒక్కతే ఉంటాది రా
పెద్దమ్మ ఆడ్ నే ఉంటదంట పెద్దమ్మ రాదంట పెద్ద వస్ సుదంట.
ఓహో ఆ నైట్ డ్యూటీకి పోతుందంట పెద్దమ్మలు
అదే పెద్దమ్మ ఒక్కదయితే మళ్ళా పెద్దమ్మ మొకో, పెద్దమ్మ చూస్తా కానీ పెద్దమొక్కదాయిది మళ్ళ రానంటుంది.
నైట్ మూడిట్కో ఏమో పోతదంట
ఆ
ఉమ్ మళ్ళీ మార్నింగ్ ఎయిట్కి వస్తదంట
అవును
అంటే ఇప్పుడు మరి హాస్టల్లో అది బంద్ చేసిందా అది కూడా ఉన్నాది రా
ఉందట్ దే
ఓకే ముస్లింల కీలకు, రెండు బానే సంపాయిస్తుందిరో. బానే అవును ఇప్పుడు రంజాన్ ఎప్పుడుంది
ఇరవై తారీఖు ఇప్ స్టార్ట్ ఆవుద్ది గా
రంజాన్ ఒకటే రోజ్ గార ట్విన్ ట్వంటీవన్నా ఏం ఉంద న్ కుంటా ట్వంటీ నో ట్వంటీ వన్ ఆ రోజు లాస్ట్ గా
హ్మ్
హ
బడ్డతారు లక్ష రూపాయల దాకా వస్తది అంట కార్సు
ఓమ్మా తానం ఎందుకు
ఓన్లు ఏమయ్యాలంట బైక్లు ఏమయాలంట ఇంటి రెంట్ టంట
ను వయం అ అంతేనా ఓకె ఇలా ఫోన్ లో ఈఎంఐలు కూడా ఉన్నాయిరా
అదే మరి ఫోన్ ఏంట బైక్ దంట
ఓ బైకి గూడ ఉడుందా
అ
రెంట మళ్ళా
ఆ
ఊ మంచి ఇల్లు ఇడనే ఉంటె అయిపో వాళ్ళు
అయ పో
పొయ్యల్లుు నెలకు లక్ష రూపాయలు అంటే ఇందిరా అయ్యా చిన్న సన్నగ్ గారు ఒక్కొక్కసారి మనకే వెళ్తలేదు ఇద కారం ఒకొక్క ఒకొక్క సారి మనకే అయితలేదు ఇడ కారం వేసుకొనినా తినచ్చు పక్క వాళ్ళ ఇంట్లోకి పోయి అడుక్కొని సారీ ఏమంటారు కూరని వేసుకొని రావచ్చు రావల్సి ఆడట్ట కూడా ఉండదు.
ఆ
సిటీీలలో మీకు ఆ అన్నయ్యలకి ఇల్లు అవ పడదారా
హలోలియా
అ చిన్ననే కొత్తపెళ్లి
ఉ ఊ అంటుంది మధ్య తెరగ అతే నల తెరగా అయితే పాటాల అడుకో లంజోడుకులు
అ
మావో బవో తరగాట్రు
మీ ఊదినఊళ్ళవలరా ఓఓ మీ అమ్మ ఇంకమ్మా కానే కాదు ఎందుకంటేవరా
సక్తి
మన ఫోన్ చేసినా అమ్మమ్ మా భోజన ఎక్కడ మెరుస్తున్నారు కలరి కల జోరుగాసా అన్న
పడుగ చేసేవాళ్ళు
నాలాంట పన్న వస మరి అ మరుసే వాంట
అహ ఈ గద్దలు ఎప్పుడు వస్తంది ఈ గద్దలు వచ్చే వర్కలర్ రెం అవుతారు అయ్యా
హమడయద కద సార్
రెండయితుది పక్కా రెండు రెండున్నర అవుతుది రెండు నూ ర నాలుగు అయితుది వాళ్ళకి ఇ హాఫ్ డే స్కూల్ లెక్కనే అనిపిించదు
ఆ అవును
ఆ అవుచ్చ తొందరగా ఎననా సాయంత్రం అవుతుది
ఆ మ పో పొద్దు పొద్దుగాలగా పారాడుతా
ఆ
మూడైతాది ఈటికి వచ్చేసరికి
ఆ రీస్ టుంది
ఫస్ట్ రౌండ్ లోనే అయిపో సెకండ్ మార్నింగ్ ఏ ఫస్ట్ రౌండ్ పో ఫస్ట్ రౌండ్ పోతాడంట బస్ కి
హు
ఇప్పుడు ఏమో సెన్కండ్ రౌండ్ అన్నమాట ఆఫ్టర్నూన్ ఫస్ట్ రౌండ్ బాగా
ఆ
మార్నింగ్ సెకండ్ రౌండ్ ఉండి ఆఫ్టర్నూన్ వన్ ఫస్ట్ రౌండ్ ఉంటే ఇక లేట్ గా పోయి డబ్బులు వచ్చినట్టు ఓయ్ ఇప్పుడు లేటుగా పో దబ్బవారా పో సాయంత్రం లేట్ గరా
ఉ మతాయిత్తు అయిదు ఇటు లేస్తురు నాలుగున్నర్ లేస్తురు ఈ గడలు
అది
ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అయితాయి అనుకుంటా ఏప్రిల్ ల
ఆ
నా ఇంకా గుడిపా ఓ చుండె
అది అప్పుడో ఇంకా
ఏమో ఏమో మరి సరే లేరా మరి తిని ఒకవేళ ఉంటే రా సరే ఎందుకు అట్లా
ఆ
హ
అదే
సరే